ఉమ్
బావున్నారా అండి
ఆ బాగున్నాంరా నువ్వు
ఆ బాగున్నమండి ఏం చేస్తున్నారండి
ఏంలేదండి క
అవున అండి
అవునండి
హలో హ ఇంకేంటండీ విశ్
మీరేం చేస్తున్నారు ఏముందండి చెప్పాలి మీరే ఎలా జరిగింది మీ ఊర్లో పీర్ల పండగా
మా ఊర్లోనండి మా ఊర్లో పేర్ల పండుగ చెయ్యరండి మా కది ఎలా చేస్తారో కూడా తెలీదు
అవునా
ఆ మీకు తెలుసా అండి మీ ఊర్లో బాగా చేస్తరాండి పిర్ల పడుగ
ఆ మా ఆ బాగా చేస్తరండి మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో అయితే ఇంకా చాలా బాగా చేస్తరు
అవునండి ఎలా చేస్తారండి ఏదో గుద్దులేస్తారామ్ టారు ఫస్ట్ పెట్ట మిరవనంటారు
అవును
ఎలా అండి అవన్నీ చేసేది ఎన్ని రోజులు జరుగు
టెన్ డేస్ టెన్ డేస్ ఉంటుందండి వాళ్ టెన్ డేస్ అండి పండగ
అప్పట్లో మూడు రోజులు రెండు రోజులు ఉండేదండి పండగ
ఆ ఇది వేరే ఊరు కదా ఇది చాలా ఫేమస్సది
అవునా అండి ఆ గుహు ట్లసలు బా జరుగుతుందంతారు పిర్ల పండుగ అదేనా అండి ఇంకొక చోట కూడా ఎక్కడ చాలా బాగా జరుగుతుందంట అండి పిరీల పండగ
ఆ నెల్లూరులో రొట్టె పండగ జరుగుతది రొట్టెల పండగకి మేము వెల్లింటివి
అవునా అండి ఎలా చేస్తారండి రోట్టెల పండగ
రొట్టెలు వాళ్ళ కోరిక కోరుకుంటారుగా దర్గాలో
దర్గా అదేంటండి ముస్లిమ్స్ అండి చేసేది ఆ ఓకే అండి
అలా వెళ్ళి అక్కడ కో ఒక బా బీచ్ టైప్ ఉంటది అండి
అవునా అండి
ఆ ఒక్కొక్క చోట ఒక్కొక్క రొట్టె పేరు ఉంటది వ్యాపార రొట్టె ఆరోగ్య రొట్టె
అవునా అండి అలా చేస్తార అది
ఇల్లు రొట్టె అవి అన్ని ఉంటాయి
ఆ అది కాదండి పీర్ల పండుగ రోజు ఏమో ఫస్ట్ పెట్టె మేరమణి చేసి తర్వాత ఏమో పీర్లు ఏటు పోతాయి అంటారు
అవును అండి ఫస్ట్ వెళ్తారు తర్వాత మళ్ళీ జమ్మిచెట్టు దగ్గరకు వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తారు మళ్ళా ఆలేగుణం తీస్తారు
అవునా అండి
ఆ ఆలు గిలం తీసి దాంట్లో నిప్పులు ఆ తెలుసు నిప్పులు నిప్పులు పెడతారు మధ్యలో నడుస్తారు బొట్టులు పెట్టుకుంటారు ఆ అదే అదే అదే
ఆ తెలుసు అండి అంటే నాకు జస్ట్ ఏమి ఏమినేది తెలుసు అండి కానీ ప్చ్ ఫస్ట్ నుంచి ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఏ
ఆ అవునులే
ఆ ఎందుకు అండి ఆ దేవుడికి టెంకాయ కొట్టారు ఓన్లీ చక్కర మాత్ క్రమే అంటా ఆ దేవుడికి
ముస్లిం దేవుడు కదా మన దేవుళ్ళకైతే కోట్ తాము ముస్లిం దేవుళ్ళు కాబట్టి కొట్టము
ఇంకేంటండి ఇంకా ఏం ఫెస్టివల్ తెలుసు అండి మీకు మీరు సంక్రాంతి ఎలా చేసుకుంటారండి
సంక్రాంతి యా ముగ్గు పెడతాం గొబ్బెమ్మలు పెడతాం
అవునండి మేము కూడా అండి అవునండి ఆ రోజు ముందు రోజు నైన్ టే అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందర్ కూర్చొని ముగ్గులు వేసుకుంటూ ఆ ఫస్ట్ ఇండ్లంతా కడుక్కుంటామండి ఎక్కడెక్కడున్న సామాన్లుంతా బా కడుక్ కొని
తడుక్కొని అంతా పెట్టేసుకుని సర్దుతాం నీటిగా
నుండి ఆ పండగ ముందు రోజు సరుకుల అన్నీ తెచ్చి ఏమి ఏమి కావాలో ఫెస్టివల్ కి
ఊ
పూజ సామాన్లు అని చూసి పెట్టుకొని అట్ల అంతా చాలా బాగుంటుంది కదా అండి ఫెస్టివల్ రోజు చూసి ఇన్ లో ఇంకా అమ్మాయిలు ఉంటే ఆ కళే వేరు కదా అండి ఇంట్లో
గజ్జల్ పట్టిలే
అవునా ఏమండి అతను ఎవరో చెప్తారు కద అండి ఆ ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే వేరండి ఆ కాళ్ళకు చిన్న చిన్న పట్టాలు చేయించి పట్టులంగా వేసుకొని బుజ్జి బుజ్జి గాజులు వేసుకొని ప్చ్ అ కళ ఎక్కడికి పోదు కదండి నిజంగా
ప్చ్ అవును దసరా కూడా చాలా బాగుంటది
అవ్ దస్
మేమైతే ఇంకా దీపావళి కి దీపావళి కి నోములు నోములు చేస్తామా త్రీ డేస్ ఆ త్రీ డేస్ ఆ మేము కలిసం అవును గౌరమ్మని పెడతాము
అవునండి అంటే పసుపుతో చేసి ఫస్ట్ గౌరమ్మ పూజ స్టార్ట్ చేస్తారు అట్లనేనా అండి
చేస్తారు కలసంలో నీళ్ళు పెడతారు అమ్మవారు అక్కడే ఉంటది తెలుసా ఆహ లేదు ఆ త్రీ డేస్ ఒకటే కలిసమే
అవునా అండి ఓ అలా చేస్తారండి ఆ మరి నోముల పండగ అన్ టే నూటోక్క అత్తరస చేస్తారు అదేనా అండి
ఆ అట్ల లేదు త్రీ డేస్ ఉంటారు నైట్ అంతా మేల్కొని ఉంటారు అంటే దీపం అరిపోకుండా అలాగా లాస్ట్ డే పూజ చేసి బాగా గౌరమ్మని తీస్తారు
అవునండి నాకెలా తెలుస అంటే అండి నోముల పండుగ ప్చ్ అంటే ఉయ్యాల కట్టి ఉయ్యల కడతారండి దేవుని మూల
లేదండి అలా ఏం జరగదు
అవునా అండి నాకైతే అది తెలుసు అండి
అవునా మేమైతే అలా చేయము లాస్ట్ డే లాస్ట్ డే గౌరమనికి బాగా తీసుకొని వెళ్తాము ఊరంతా టపాసులు పెల్చుకుంటూ అలాగా డ్యామ్ ఉంటాయి కదా చెక్ డ్యామ్లు లేకపోతే నీళ్లు అలా ఉంటాయి కదా
పువులతో తయారు చేస్తారండి గౌరమ్మని
ఆ అవును
మ్మ్ అంటే బతుకమ్మ లాగా కొంచెం
ఆ అవును సేమ్ అలానే
అవున అండి అసలు బతుకమ్మ పండుగ కూడా హైదరాబాద్ లో ఎంత బాగా చేస్తారు కదండి ఎంత ఫేమస్ కద
అవును అసలు చాలా ఫేమస్ అసలు ఆ పండగ అయితే
అసలు ఆ బతుకమ్మ ఎప్పుడు బతుకమ్మ బా
ఆ దసరా కదా అది వచ్చేది
అవునమండి నేను ఎందుకు పోత దస అంటే దసరాకు అప్పుడు అందరూ పది రోజులు అమ్మవార్ల పండగ చేసుకుంటారు కదండి
అవునవును అమ్మవారు ఇంక బతుకమ్మ అట్లనే కదా
అవునా అండి ఏమో అండి నాకు అలా తెలీదండి నాకేం తెలుసండి దసరా అంటే ఆ తొమ్మిది రోజులు అమ్మవళ్లు ఆ దుర్గమా అట్లంతా చేస్తారు అని తెలుసండి
ఆ మా సైడ్ అయితే కుంకుమార్చన చేస్తాము పొద్దున్నే ఫైవ్ కి లేసి మళ్ళీ ఈవినింగ్ సెవెన్ కి వెళ్తాము కుంకుమార్చన చేస్తాము గుడికి పోయి ఒక్కో రోజు ఒక్కొ ఒకక్క రూపం పెడతారు వాళ్ళు
అవున్ ఆ అవునండి ఒక రోజు పెద్దమ్మ ఒక రోజు గంగమ్మ ఒక రోజు దుర్గమ్మ అలా ఎంత మంది అమ్మవార్లు ఉంటారు కదండి మనకు
అవును మేమైతే ఇంగా దీపావళి కి గౌరమ్మను తీసుకొని వెళ్తాం కదా నీళ్ళ దగ్గరికి అప్పుడు గౌరమ్మను అక్కడ వదిలేసి నీళ్లు నీళ్ళు పట్టుకుంటాం కదా మళ్ళా ఆ అవును అక్కడ గౌరమ్మను అలా వదిలేసి గంగమ్మని తెస్తాం అనమాట అప్పుడు మా అమ్మమ్ వండుకొని గౌరంపాయ గంగమ్మచ్చే గౌరంపాయ గంగమ్మచ్చే అంటుంటది నవ్వు వస్తది మాగైతే
అలా అనాల అండి అలా ఖచ్చిరంగా
ఆ అలా అనాలి
ఊ నాకు తెలియదండి మేము ఎప్పుడు ఆ ఫెస్టివల్స్ చేసుకోలేదు
ఆ
ఊ ఏమ్ తేస్ అంటే ఒక దేవుళ్ళు ఉంటారండి ఆ దేవుళ్ళకి పువ్వులు ఒక గంప నిండా తెస్తారండి మీకు గంప తెలుసా అండి
అవును ఆ తెలుసు తెలుసు గంప
ఆ ఆ గంపలో పువ్వులు తెస్తారండి ఆ పువ్వులు తెచ్చేటప్పుడు దేవుడు అనేది ఒళ్ళోకి వచ్చేస్తాడండి వాళ్ళకి హామ్
అవునవును వస్తాడు
ఆ అలా వస్తేనేనండి అది పూలగంప అనేది దేవుడికి తెచ్చేది లేకపో పోతే అది అవ్వదండి అసలు దేవుడు వస్తేనే తీసుకురాగలరు
అవును వస్తేనే తీసుకొస్తారు ఇప్పుడు పీర్ల స్వామి కూడా వాళ్ళలోకి పీర్ల దేవుడు వస్తడు తెలుసా
అవునా అండి అవునండి పీర్లని ఎత్తుకునేది ద మనుషులే ఎత్తుకుంటారా
మనుషులే వెత్తుకుంటారు కానీ వాళ్ళలోకి దేవుడు వస్తారు అట్లే అగ్నిగుండంలో అట్లే నడుస్తారు తెలుసా పాపం వాళ్ళు
అవునా అండి అది కాదండి ఆ మనుషులే అంటే వాళ్ళలోకు దేవుడు వస్తేనే కదండి వాళ్ళు నడవగలేది
అవును ఇప్పుడు మనము పూజలు చేస్తా ఉంటాము అమ్మ వార్లకి శుక్రవారం శుక్రవారం కూడా ఒక కొంతమందికి వస్తారు తెలుసా అమ్మవార్లు
ఆ అమ్మవారు ఒళ్లోకి వస్తారండి ఇది కాదండి ఒకచోట ఎక్కడో అ క్క దేవతలు అని చెప్పి వాళ్ళు ఉంటారండి దేవుళ్ళు
అవును అవును బ్యాంగ్ల్యూర్ సైడ్ గూడా క్కడో కటేరమ్మ టెంపుల్ ఓ ఇక్కడో
ఆ గుడి చాలా ఫేమస్ అండి ఆ తొమ్మిది ముడుపులు కడితే అండి మనం అడుకున్నది కొన్ని వారాలక్ కే జరిగేస్తుందంటండి అది
అవునా
చాలా అండి ఏం తెలుసా అండి ఇప్పుడు మీరు ఒకటి అనుకోని ఆ గుడికెల్లారనుకో ఆ గుడికి ఖచ్చితంగా తొమ్మిది ముడుపులు కట్టాలండి
అవున అవునులే
ఆ ఏం తెలుసా అండి ఆ ముడుపులు కట్టేటప్పుడే ఒక నాలుగు ఐదు కట్టింటాం కదండి ఆ మధ్యలో వాళ్ళలోనే మనం అనుకున్నది జరిగేస్తుంది అంటండి ఆ అక్కడ నరడిష్టి ఏవైనా మనకేమైనా బాగ లేకో కున్న అట్లాంటివి ఉన్నా కూడా తీసేస్త స్తారండి నిమ్మకాయలతో
అవునులే
ఆ కాటేరమ్మ గుడి చాలా ఫేమస్ అండి అక్కడ
అవును నేను కూడా చాలా విసార్లు విన్నాను అవి
ఎన్ని ముడుపులు కట్టింటారండి అసలు చెట్ అంతా మునిగిపోయింటుందండి అసలు చెట్టే కనిపీదు అన్ని ముడుపులు కట్టింటారండి గుడికి ఏం తెలుసా అంటే ఎంత పెద్ద ద్దగుంటుందండి కాటేరమ్మ గుడి ఆ అసలు కాట్
పెద్దగంటది అమ్మవారు కూడా చాలా పెద్దగంటది అమ్మవారు కూడా అట్లే
నిజంగా అండి ఏం తెలుస అండి
అక్కడ ఇంకా గుండు తిరుగుతుదంట కదా మనం తిరుగుతమంట కదా పైన తల మీద పెట్టుకుంటే ఏదో సంథింగ్ ఉండు తిరుగుతామంటావు కదా అమ్మవారు అది జరిగే కోరిక జరిగితే అయినా
అద అండి ఆ ఏదో గుండు పట్టుకుంటారు అది అక్కడ కాదనుకుంట అండి
అవునా
ది లేదనుకుంటా అండి నాకైతే అ అక్కడ నరటిస్ట్ తీస్తారని తెలుసు మరి మనం ఏమన్న అనుకున్నది ఒక కాయినతికిస్తే అది అతుక్కుంటే మనకి జరుగుతుంది అన్నట్టు
అవునా
మరి మనక ఏమైనా బాధలు శత్రువులు అట్లంతా ఉంటే అక్కడ ఒక లాక్ బేసెస్ రావలండి ఎన్ని లాకులు వేసింటరు తెలుసా అండి అంటే బీగంలప్ప ఉండి అలా ఉంటుంది కదండి
ఆ
దాంతో అండి ఎన్ని లాకులు వేసింటారండి ఆ గుడి అంటే ఒక చాలా అంటే చాలా అండి అసలు ఆ ముడుపులు ఎన్నింటాయండి ఆ లా కులు ఎన్ని ఉంటాయిడి అదే బీగాలు వేసి బీగాలు దప్పతోలా
అవునులే
ఆ చాలా పవర్ఫులండీ కాటెరంమగుడి
అవును ఎప్పుడైనా వెళ్ళాలి
ఉమ్ నిజంగా అండి నేను కూడా వెళ్ళాలండి ఎప్పుడైన అక్కడికి చాలా బాగుంటుంది మీరు కూడ తప్పకుండా వెళ్ళండి ఖచ్చితంగా జరుగు తుంది మంచిగా దేవుళ్లను కూడ నమ్మాలండి మనము ఆ సరే అండి వే ళ్ళాలండి టైం కుదరలి కదండి
ఉమ్
ఉమ్ సరే అండి మీకు టైం వస్తుంది మాకు టైం వస్తుంది వెళ్దాం సరే అండి బాయండి
ఉమ్ బాయండి